నమస్కారం అం
ఆ నమస్తే అండి వినిపిస్తాందండి. నేను మా నేను మాట్లాడే మాట క్లియర్ గా మీకు
అ ఆ వినిపిస్తాందండి మా వాయిస్ కూడా వినిపిస్తందా.
ఆ వినిపిస్తాందండి హలో
ను అ ఆ వినిపిస్తా మాట్లాడండి ఏవి ఏ రకంగా సహాయపడము.
ఆ కాదండి ఇప్పుడు మీకు ఈ జనరేషన్ లో అంటే అందరూ ఆ అవి పిల్లల అందరిని హాస్టల్ హాస్టల్ అంటున్నారు కదా.
ఆ అవునండి
ఆ హాస్టల్ లైఫ్ బావుంటదా లేదంటే ఇంట్లో నుండి ఇంటి నుండి స్కూ స్కూల్ కి కానీ, కాలేజి కి గానీ వెళ్ళి చదువుకోవడం బావుంటద ఆ రెండింటిలో ఏ లైఫ్ బావుంటదొ కొంచెం చెప్ చెప్పగలరా మీరు మీ ఒపీనియన్ ఏముంది వాటి పైన అని చెప్పగలరా.
నా ఒపీనియనొచ్చి హ ఆ ఇంట్లో ఉండడం. బెస్ట్ అనుకుంటానండి సర్టెన్ ఏజ్ వరకు అప్ టు టెన్త్ క్లాస్ అలా ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రేమ తెటలు తెలుస్తాయి వాళ్ళకి ఎలాగుండాల బయటికి వెళ్ళి అనేది తెలుస్తాదండి టెన్త్ వరకు ఇంట్లో ఉంటే తరువాత వాళ్ళు హాస్టల్ పొయిన కూడా సొతాగా బతకగలుగుతారు ధైర్యంగా ఉండగలుగుతారు ఏదైనా కూడా ఫేస్ చేయగలుగుతారండి చిన్న పిల్లల్ని మనం ఇప్పుడు చూస్త ఉన్నాం కదా చిన్న పిల్లలని హాస్టల్స ఏసేసి పిల్ల పేరెంట్స్ బడ్న్ తగ్గించుకోవాలి అని అ ఉన్నారు అలా చేయకూడదండి వాళ్ళకు పాపం పేరెంట్స్ మిస్ అయిపో పోతా ఉంటా అంటారు చిన్నప్పుడే వాళ్ళకు ప్రేమ అంటే ఏందో తె తెలిసే వయసులో అలా చేస్తే వాళ్ళు చనా బాధపడతారు కదండి వాళ్ళు ఏం చెప్పుకోలేరు కదా వాళ్ళు అవునండి అలా చేయకూడదు నా ఒపీనియన్ వచ్చి ఇంట్లో ఉండడమే బెస్ట్ ఆ అప్ టు టెన్త్ వరకు ఉంటే మంచిదండి పిల్లలకి కూడా కొంచెం ఎలా ఉ ఉండాల బయట విలువలునే తెలుస్తాయనమాట ఇంట్లో చెప్తేనే కదండి వాళ్ళకి కూడా తెలిసేది
ఆ
అ బయట కూడా చనా షూస్ థింక్స్ చదువుతా ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లల్ని హాస్టల్ జాయిన్ చేపిస్తే పాపం వాళ్ళకి ఇబ్బంది కలుగుతందండి
ఆ
హాస్టల్స్ లో భోజనాలు మంచిగా ఉండవు కదా అలాగా అవునండి అవును
అదే అండి అదే నావ ఒపీనియన్ కూడా అదే అండి కాకపోతే అంటే కొంచెం ఏజ్ వచ్చే వరకి ఉంటే వాళ్ళ వాళ్ళ ప వాళ్ళు చే ఎసుకోగలుగుతారు ఓన్గా అనంత వరకైనా కనీసం ఇంట్లో పెట్టుకుంటే
కొత్త కొత్త అనుభవాలు వస్తాయండి కొత్త కొత్త
అంటే వస్తాయి కాకపోతే ఆ బెనిఫిటే కాకపోతే చిన్నప్పుడే వేసేస్తే వాళ్ళకి అది ఆడుకునే ఏజ్ కదండి అట్లా ఇంకా ఆ చిన్నప్పుడే స్కూల్స్ లో వేసేయడం వల్ల వాళ్ళు అందు ఇ లోను ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి
అవునండి అవునవును పేరెంట్స్ కూడా హాస్టల్ కి వసేయాలా అని అవునండి అలా వేయడం వల్ల పిల్లలకి స్ట్రెస్ ఎక్కువైపోతుందండి ఎక్కువ కంపేర్ చేస్తా ఉన్నారు పక్కన వాళ్ళతో పేరెంట్స్ కంపేర్ చేసేసి హాస్టల్స్ వేసేస్తా ఉన్నారు ఇప్పుడు
ఆ అదే మా పిల్లలే ఏదో చిన్నప్పుడే ఐఐఎస్ ఐపీఎస్ అయిపోవాలి వాళ్ళ అన్నంత లెవె లో చదివిస్తా ఉంటారు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో
అవునండి ఇప్పుడున్న జనరేషన్ లో పేరెంట్స్ ఎలాగంటే అవునండి పిల్ల పేరెంట్స్ బడ తగ్గించుకోవాలని పిల్లల్ని హాస్టల్స్ వేసేస్తా ఉన్నారు పక్కన కంపజన్స్ చేస్తా ఉన్నారు కొడుకు అట్లు ఉండాలి ఇట్లు ఉండాలా అని మీరు అన్నట్లు అలా ఉండకూడదండి పేరెంట్స్ ఎప్పుడే గాని వాళ్ళ మన అభిప్రాయాలు వారి మీద ఎప్పుడు రుద్దకూడదు వాళ్ళ స్వేచ్ఛగా బతకనియ్యాల సో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మంచిగా ఉంటందిండి పిల్ల తల్లిదండ్రులు ప్రేమ వాళ్ళ చూపిస్తా అంటే అర్థం అవుతా ఉంట చిన్న పిల్లలు కదా అవునండి
అవునులేండి కొంచెం ఒక టెన్త్ క్లాస్ ఒక ఎయిత్ క్లాస్ ఆ వరకయినా కనీసం పిల్లని ఎంజాయ చేనీచి వాళ్ళకి ఏది ఇష్టమో కనుక్కొని వాళ్ళ ఇష్టంన్న ఫీల్ లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి బాగా అంటే ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేష కాదు కదండి సైడ్ యాక్టివిటీస్ చాలా ఉ ఉంటాయి ఆ వాటిల్లో కూడా వాళ్ళకి ఏదిష్ట వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్
ఆ ఆ వాళ్ళు హాస్టల్స్ కి వెళ్తే ఫ్రెండ్స్ ని అవునండి వాళ్ళు హాస్టల్స్కి వెళ్తే ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని మిస్ అవుతారండి వాళ్ళు పాపం
ఆ చాలా చిన్నపిల్లలు అయితే చాలా మిస్ అయితారండి అందులోను ఈ మధ్య కాలంలో పెద్ద పిల్లలే పెద్ద పిల్లలే మిస్ అయితా ఉంటారు హాస్టల్ కి వచ్చిన తర్వాత హోమ్ సిక్ లాగా ఫీల్ అయితా ఉంటారు ఇంకా అందులోన చిన్న పిల్లలయితే
ఇస్తారండి ఎందో ని ఇంట్లో పిల్లలు అల అల్లరి తట్టుకోలేక వాళ్ళని హాస్టల్స్కి వేసేయడం ఏందో ఈ సమాజం ఎలా వెళ్తాందో కూడా అర్థం కావడం లేదండి పిల్లల్ని అదే కదండి ఆ పిల్లల్ని కనడం ఎందుకండి వాళ్ళ అల్లరి భరించలేకోకుండా ఉ లేకపోతున్నారు వాళ్ళని హాస్టల్స్ వసేస్తారు అంటే చూస్త చూస్తున్నాం అండి సమాజంలో ఎప్పుడు మనం దగ్గరగా ఉన్న వాళ్ళ వాటిలో చానా అల్లర్ చేసార్ అల్లర్ చేసార్ అంటే హాస్టల్స్ కు వేసేయడం ఫుడ్ తినలేదంటే హాస్టల్స్ కు వేసేయడము వాళ్ళకి నేర్పించాలి కదండి చిన్న చిన్నవన్న కొంచెము ఇంట్లో నేర్పిస్తేనే కదా ఎక్కడికన్నా వెళ్ళిన కూడా స్వతంత్రంగా బతకగలుగుతారు వాళ్ళు
ఆ ఆఫ్టర్ టెన్త్ అయితే వాళ్ళకి హాస్టల్ కి తెలుస్తది అండి ఇండిపెండెంట్ గా ఎట్లా బతకాలి అలోన్ గా ఎట్లా ఉండాలి మన చుట్టుపక్కల మన పేరెంట్స్ మన ఫ్రెండ్స్ ఎవ్వరు లేకున్నా కూడా ఎట్లా లైఫ్ లీడ్
కదండండి బయటకు వచ్చి నచ్చి కఠినంగా ఉంటాయి పరిస్థితులు దానికి అను అనుకూలం గా వాళ్ళు బత చిన్న పిల్లలు కదా టెన్త్ క్లాస్ అయిపోయినిచ్చి వెళ్తే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉండగలుగుతారు
అవునులేండి కొంచెం మెచ్యూర్ గా ఆలోచించగలరు కాబట్టి ఓకే అ అప్పుడైతే హాస్టల్ కి వెళ్ళడం ఓకే అంటే మంచి ఉంటది
అవునండి కానీ హాస్టల్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయండి బెనిఫిట్స్ లేవని చెప్పలేదు హాస్టల్స్ లో ఉంటే ఫ్రెండ్స్ తో బాగా టైమ్ స్పెండ్ చేయొచ్చు సెటైన్ ఏజ్ వచ్చినీచి ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేయొచ్చు బయటకి వెళ్ళచ్చు వెకేషన్స్ కి ట్రిప్స్ కి మంచిగా
అవునులేండి అది మళ్ళీ ఆ అవునులేండి అందులోను ఇంకా ఆ హాస్టల్స్ లో ఉండడం వల్ల చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదండి ఎవరి మెంటాలిటీ ఎట్లుంటుది నా నార్మల్గా మనుషుల మెన్ ఆ ఆ అదైతే నిజమేయండి
ఉ
ఆ ఎవరెవరు ఎట్లుంటారు ఆ ఎన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒక్కొక్కళ మైండ్ సెట్ కి ఇంకొక మైండ్ సెట్ కి అసలు సట్టే కాదు
అవునండి సమాజం నేర్పిస్తుది సమాజంలో ఉండే పరిస్థితులు మనకు బాగా నేర్పించేసస్త కానీ హాస్టల్స్ లో ఉండడం వల్ల మన పనులు మనం సుతాగా చేసుకోగలుగుతాము మన బట్టలు మనము ఉత్త కలుకోగలుగుతాము ఒకరి మీద డిపెండ్ అయ్యేది ఉండదు మనకు అవన్నీ నేర్పిస్తాయి అనమాట హాస్ట హాస్టల్స్ లో ఉంటే కానీ మీరు మీరు అడిగిన క్వశ్చన్ కి అ చిన్న వయలో పంపించకూడదు హాస్టల్స్ కి కొంచెం మీరు అన్నట్లు టెన్త్ తర్వాత పంపిస్తే బాగుంటాదండి
ఆ అదైతే నిజమేలేండి చిన్నప్పుడే పంపించేస్తే వాళ్ళు పేరెంట్స్ ని చాలా మిస్ అయితా ఉంటారు అందులోను చిన్న అప్పుడంటే పేరెంట్స్ అంటే చాలా ఇష్టం ఉంటది ఆ మాటికి మమ్మీ మమ్మీ డాడీ డాడీ అనుకుంటూ ఆ అవునులేండి వాళ్ళకి తెలీదు ఎలా ఉండాలి ఆ ఎలా ఉండాలి అని తెలిదు ఆ అదైతే నిజమేలెండి
చిన్న పిల్లలు బట్టలు వాష్ చేసుకోలేరు ఫుడ్ తినలేరు సరిగ్గా పడుకోలేరు కొన్ని హాస్టల్స్ లో బాగుంటాయి కొన్ని హాస్టల్స్ లో బాగుండవు చదువుకోవడానికి ఒక్కటే నైట్ టైమ్స్ స్టడీ అవర్స్ అనేది ఉంటా ఉంటాయి కొంచెం ఇబ్బందే ఉంటదండి చిన్న పిల్లలకైతే కొంచెం
ఆ అందులోనుూ కొంచెం ఇప్పుడు మనం చూసినా ఉన్నాం కదండి నారాయణ చైతన్య అయితే ఫుల్ స్ట్రిట్ ఆ కార్పొరేట్ ఆ కార్పొరేట్ స్కూల్స్ అయితే ఇంకా ఫుల్ సెస్ ఉంటది పిల్లల మీద హ ఇదో అంత నా ఇంకా ఈ జనరేషన్ లో చూస్తా ంటే ఎయిత్ క్లాస్ నుంచి ఏ
అవునండి అవునండి మీకు మీకు హాస్ హటల్స్ లో నచ్చే విషయం ఏంది ఇంట్లో ఉంటే నచ్చే విషయం ఏందండి అంటే దేనికి మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు హస్ లో ఉండడమా ఇంట్లో ఉండడమా
ండి కాకపోతే ఒక సటన్ ఏజ్ వచ్చిన తర్వాత హాస్టల్ లో ఉండడమే బెటర్ అండి ఇంటి ఇట్లా ఉంటే ఆ ఇంట్లో ఉంటే ఎట్లా అయితది అంటే విసికిస్తారు అందులోనూ పక్కా ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళ పంచాయతీలు ఎక్కువ అయిపోతాయి సర్టెన్ ఏజ్ లో ఉండడం ఇంట్లో ఉండడం వల్ల అదే హాస్టల్ల్లో ఉండి ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్తాం అనుకోండి అప్పుడు మా పేరెంట్స్ కూడా అప్పుడు బాగా ప్రేమగా చూసుకుంటారు ఆ ప్రేమలో చాలా డిఫరెన్స్ ఉంటంది ఇంట్లో ఉన్న వాళ్ళకి హాస్టల్ లో ఉన్న వాళ్ళకి
హాస్ట లో ఉండడం వల్ల కొత్త అనుభవాలు కొత్త అనుభూతులు వస్తా ఉంటాయి
కొ చాలా మంది అంటే ఫ్రెండ్స్ అయితారు ఎవరెవరు ఎట్లుంటారు అని తెలుస్తది ఆ ఎట్లుండాలి అలోన్ గా ఎట్లా ఉండాలి ఇండిపెండెంట్ గా ఎట్లా బ్రతకాలి అనేది హాస్టల్ లైఫ్ నేర్పిస్తదండి ఆ అందులోను ఇంకా ఇప్పుడు హాస్టల్ నుంచి ఇంటికెళ్ళాము కండి
ఫ్రెండ్స్ తో బాగా టైమ్ స్పెడ్ చే
ఆ అందులోను హాస్టల్ నుండి ఇంటికెళ్ళాం అనుకోండి పేరెంట్స్ మనకు నచ్చినవాణ్ని తీసుకొస్తారు నచ్చినా ఫుడ్ ఐటమ్స్ న్న చేసి పెడతారు ఆ ఫీల్ వేరే కదండి అసలా ఆ ఆ నేను కూడా మీ అభిప్రాయంతో నేను కూడా ఏకా భిష్తానండి ఎందుకంటే చిన్నప్పుడుంతా పేరెంట్స్ తో ఉండాలి
అవును ఆ అవునండి అవునండి హాస్టల్స్ లో ఉంటే చిలిపి చిలిపి పనులు చేయొచ్చు బాగా మంచి మంచిగా నైట్ టైమ్స్ బాగా అంటే ్ అంటే కొంచెం ఏజ్ అబో ఎయిటీన్ ఇయర్స్ పైైన అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి
ఆ అదైతే నిజమేలేండి ఆ ఓకే అండి. థ్యాంక్స్ అండి అంటే మీ వల్ల నేను కూడా తెలుసుకున్నా హాస్టల్ లైఫ్ ఎట్లా ఉ అది ఇంకా ఇంట్లో ఉంటే లైఫ్ ఎట్లా ఉంటది చిన్న పిల్లలు పెద్ద పిల్లలకి డిఫరెన్స్ హాస్టల్లో లో ఉండడం వల్ల అని చెప్పి అని థాంక్యూ అండి థ్యాంక్ యూ సో మచ్
అండి థ్యాంక్ యూ అండి నమస్కారం ధన్యవాదము. బై అండి.